ఓ
చెప్ప్మయ్ ఇది ఒక్సారి మాట్లాడు మళ్ళీ నైడిజ్జి ఇప్పుడు నేను మాట్ పడు కున్ నిద్ర వస్సా ఉన్, ఆ ఇది ఒక్కసారి మాట్లా టెన్ అయిపోతే రౌంన్ పిగర్
ఉ
నిద్ర వస్తుంది మళ్ళీ నైన్ థర్టీ కట్టజ
నేనేం చెయ్యను నాకేం అవస్రం కుల్లేదు, నేను ఎత్తనుగా
నువ్వ్ ఎత్త పొయ్ న పడిపోతుందమ్మా తల్లా
సరె పడుకోబెట్ పా పా అదే పడనిలే ఐతే
పడుకో పెడ్త ఎవర్ని వెడ్తవ
పక్కనే బిలో ఉందిగా పడుకోబెట్ట్కొ
ఇంగ నే ఫోన్ పెట్టేస్స
ఒద్దుద్దు వద్దులే ను అన్నద కద మజు మజు ను అన్నాద కదా నేన అన్న ఎందుకు అంత బీలోని తీసుకొస్తే నువ్వు అంతా ఫీల్ అయిపోతావు
నేనే ఏం అన్నాను చెప్పు
ఏం అనలే
నేను నాలుగు దసం నేనేం అనలే
ఫీలవుతున్నావ్ కదా
మరి లేద అన్నాడు చెప్తే కోపం వచ్చింది
బహ ఓకే డన్ మండే నుంచి కాలేజ్ ఉంది మల్లేషా మండే నుంచి కాలేజ్ ఉంది అందరు కాలేజ్ రావాలి రెగ్యులర్ క్లాసెస్ జరుతే అటెండెన్స్ కూడా వేస్తాను ఇట్ మండేటరీ
అని ఎవరు చెప్తుందండి నీ నువ్వే
వన్ వన్ వరకు క్లాస్ లోనే ఉండాలి చూడండి మండే నుంచి చెప్తాను మీకే
మే నేను అసలున్నవే పడుకుడా పోయి
సరే వచ్చి క్లాస్ లోనే ఉండాలి రూమ్కి వస్తే మాత్రం బాగోదు అస్సలు బాగోదు అస్సలు అంటే అస్సలు అంటే అస్సలు బాగోదు అర్థమవుతుందా నీకు నేనే ఏం చెప్తున్నాను నీకు అర్థం అవుతుందా మా నీకు
పెద్దలు ర్పంచివళ
సరే ఏం అర్థమైందో చెప్ప
అర్థమవుతుంది స్వర్ణ
నీకు ఏ అర్దం అయిందో చెప్పనానా
క్లాస్ లోనే పడతామ
ఆది క్యాస్ట్ మన కూర్చోబెడతా చూడు రామే అన్నా కూడా రాను చూడమ నీకు ఉంటావు చెప్తావు
అసలు క్లాస్కి రాపోతే కాలేజ్ కి రాకపోతే
రావు ఎందుకోస్తం ఏం లేదు
అను ఏదు నాగావ్
నేను ఎందుకుంటను నిన్నన్న ఎంత పెద్దద అన్న మంచు నేను చిన్నపిల్లల్ని
సరే పడుకుండా నిద్ర వస్తుంది చేస్తామండి సరేనా
ఓకే మంజు గారు
ఒకే సోరన్ లక్ష్మి
హలో